హలో
హేలో
చెప్పు రావుల్
సాయిరాజు గాడు ఫోన్ చేత్తే నేను ఇక ఎత్తను నాయి రెండే అయినాయి నేను చేత్తా అని చెప్పి ఆడు మీ సార్ ఫోన్ చేస్త తే కడు చేసి మెసేజ్ జేసినా
ఉమ్ లంగాలు ఐతాల్ రాను రాను
ఆ
లంగాలు ఐదుల్ల రాను రాను
ఆ ఫస్ట్ నాకు శివడు చెప్తే లైట్ అని చెప్పి నేను చప్పడకుండా తెలుసా నాకు ఎప్పుడో ఇప్పుడు అయిపోయేది
అప్పుడేమన్నాడు ఎప్పుడో ఓసారి వత్తాయి అని చెప్పి అన్నడు
ఉమ్
అయ్ లైట్ ఎప్పుడు వస్తది అత్తే మనకి ఎందుకు మంచిగా అచ్చేది ఉంటే మంచిగా ఉంటంది అని చెప్పి నేను అనుకున్నా కానీ
అమా
చేయలే నా అన్నడు గానీ నాకు గిట్లా గిట్ల అచ్చినయి అనడుతున్నా ఏ సెల్లు ఆయనది ఆని సెల్లు గుంజుకొని నా సెల్లే అని చెప్పి అ నా సెల్లు అ ఆయన చేతిలో పెట్టినా
కానీ మీది లేట్ అయితాంది స్వామివారికి ముందుగా అ తీసుకస్తా
తిన్నావా మరి
తిన్లేకి ఇప్పుడేనా తింటే
మీడువారే ఇంటా
రోజూ అంతే లేట్ ఇగ ఏడున్నర ఎనిమిది అవుతా సాయద మ సెవెన్ థర్టీ ఎయిట్ గిన్క
అవు వస్తది సవెన్ థర్టీ ఎయిట్ ఆ
ఆ
దీన్ తోటే నైట్స్ రేపు ఎగ్జామ్ ఉన్నది రేపు బ్యాగ్ పట్క రావాలా అని చెప్పి చూత్తన్న
ఏ ఏం తెచ్చుకుంటవ్ ఎగ్జామ్ కి
ఎగ్జాంకి ఏమ్ తెచ్చుకుంటా ఏం తెచ్చుకొను పదకొండటి కంట పదకొంటి కంట అంట లంచ్ టైం వరక్ ఎగ్జామ్ అయిపోతది
నా ఉ
ఎగ్జామ్ అయిపోతే ప లంచ్ టైమ్ తర్వాత పోలే అనిపోయారు మళ్ళ అంతే కదా
అందుకంటే
మరి కొందరు ఇప్పుడు ఎగ్జామ్కే కొందరు అచ్చే టోళ్ళు ఉంటరు చూసినవా హు ట్లాస్ట్
నేం నేంవంపిత్త
నువ్వు కనిపిత్తవ్ గానీ నువ్వు నేను ఇమ్రాన్ మీ తమ్ముడు
జంకా సంమ్బ అంత ఇంత పెద్దద్ ఎందుక్ కడుతం
ఎహే డైరెక్ట్
ఆ
ఓకే మీ బ్రదర్ ఓకే
ఓకే థ్యాంక్ యూ
ఓకే
ఓకే
ఆడో పిచ్చోడు మరి ఓకే
ఏందీ మమ్మీ అవును మరి
ఓకే ఆడు శివ గాడు రాడు ఇట్లా అంత స్టోరీ వైబ్ రేపు సాయి రాజ్ రాస్తాడు సాయి రాజా తే మధ్యాహ్నం పోదంపా బ్రో అంటడు ఆడు
హ్మ్
ఆ నాకేమీ నాకు సాయంత్రం ఉంటాంటే మంచిగా అనిపిత్తాంది శివ అని ఆడుకుంటా ఉంటే
త్తదా ఫన్ ఐతాంది అరేయ్ ఇయ్యాల
ఒక్క శివా గాంతోనే ఫన్ అయితాంది ఆ
మాగ్గడ తెలవాలి కదా అనుభవం కావాలి కదా
ఆ లేదు ఆడు మహా అంటే మహా అంట మహా అంటే గట్టిగా అంటే ఒక కరెక్ట్ ఇరవై రోలు అయితే మనం మళ్ళ బస్టాండ్ కి పోము మనం తెలుసా
హ్మ్
ఇరవ్ రోలైతే బస్టాండ్ పోమ్ ఆడ ఎప్పటి నుంచి దగ్గరదగ్గర మన సెకండ్ ఇయర్ నుంచి చూత్తాండాడు
ఈ మద్దలో చెప్పాలంతే ప్రాక్టికల్ అయిపోయే వరకే ఫ్రాక్ క్టికల్ అయిపోయినంక ఎవడు ఉండడు దడ్సే దంకి డైరెక్ట్ సివిల్ ఎగ్జామ్ కి డైరెక్ట్ పండేసుకున్నక్
కాదు రేపు నాకు ఎవల్దన్న బస్ నాకు రేపు ఐడి హైడి షేర్ జేయ్ బస్టాండ్ ల
ఆవులే నాకే నాగే వెళ్లే సరి నువ్వున్నావు మీ క్లాస్ ఉన్నావు నవ్య నా సీనియర్ ఆమె ఫాలో కొట్టి ఇట్లా అడుగు లెగవు ఔ మంచియో ఆ
నేను అసలుకే మాట్లాడను వాళ్లతోనే నేను
హెల్ప్ జేయ్ పవన్ శివ హెల్ప్ జేత్తే పాపం బాగుపడతడు గదా
నీకోటి తెలుసా స్టోరీ ఆమె నాకుఏంటిది
ఫ స్ాల అగ
ఆమమె నేను తెలవదు తెలుసా ఆమె నాకు తెలుసా ఆమె నాకు తెలవదు అట్లా లేకుంటే
నాకు తెలిసి మీర అని చెప్పిట్టారు అయితే సండే ఇట్లా నా స్కూల్ సీనియర్ గ మాట్లాడదు ఎక్కువ
మ్ వైభూ అంత సో
మాట్లాడదామని పిలితది మాట్లాడలేదు
ఆ ఆమెది ఎల్బీనగర్ ఎల్బీనగర్లో మా దోస్తులందరూ నుండి ఎల్బీనగర్ వస్తారు ఆమె ఫోటో చిన్న గిట్ల క్లిక్ ది మ మనం ఉత్తగనే సెట్ చేయొచ్చు యూత్ ల
ఎవలు ఎవరు ఆ పిల్లనా
ఆ రేపు రేపు శివగాడు రాడు కదా
అ
మనం చిన్న స్నాప్ ఎట్లా ఎట్లా తీద్దామా దోస్త్ గాల్లు అందరు ఆడనే ఉంటరు ఒక నాలుగురు ఐదులు ఆటే ఉంటడు ఆ సిపిఐ జెండా కాడ అక్కడ ఒకడు ఇటు ఇటు ఇటు ఉంటారు అలా చెప్తా నీకు ఈడ తెలుసా విష్ణు అనేఒకడు ఉంటడు విష్ణు వర్ధన్ అని ఈడనే ఉంటడు ఏడా ఎల్బీనగర్ లో తెలుసుకావాచ్చు మీకు
ఎల్ బి నగరా అమ్మాయి ఆమె ఎల్ బి నగరా అ భై ఎల్ బి నగర్ కాడ బోర్డులోకెళ్ళి లోపలు పోతదా
ఏమో తెలివది ఎల్బీనగర్ అట
ర
ఎల్ బి నగర్ అంటే నేను దోస్తు గాళ్ళు అందరూ ఆడనే ఉంటారు ఆయనకి చిన్న ఇట్ల ఫోటో పంపిస్తే సెట్టు మనకి ఎవడెవడో జెప్తడు
అట్లా, మన చిన్న ఫోటో ఐతడుకొని ఖుష్ ఐతడు ఐడియిచ్చిన ఖుష్ అయితడాడు.
మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వొద్దా నువ్వు
నెస్ట్ ఫాలో కొడుత. ఫాలోబ్యాక్ అలాగే బ్యాక్ యాక్సైడ్ అతే సంతోషం మనకదెక్కువది.
అవి నేనా ఫేక్ ఎకౌంటె ఫాలోబ్యాక్ చేస్న రెండు రోజుల తర్వాత చేస్తాంలే అని చెప్పి ఒక స్టోరీ పెడుతన పోరి వేరు అన్న ఫీదా అన్నట్టే అదైతే
శివనా?
ఉ
శివకని వందేల్వది అప్పుడు.
తెల్వది. ఐడిగుడ్క వాలన్నద్ మర్చిపోయ్ రీల్స్ పంపిచ్చి మున్నా, అట్ల దొరికేవారకి బాగున్నదన అన్నది
శివబుగ్గయిండు
బ్బేయాలో ఏం చార్జింగ్ చేస్న రండి
ఆ గందుకే బస్ స్టాండ్ ఏమన అయిపో ఏమన్నై పోరి ఐడి తీసుకుంటా రేపు మనై మన ముఖం చూసేవళంటే ముఖం మన వచ్చేవరమ్ ముఖం అంత చెంట చెంట ఐతంది ఎట్లున్నది చెప్పు డేంజర్ ఉన్నది మనం ఇప్పుడైతే ఇంట్లో ఒటి సం ఇంట్లో సన్స్క్రీన్ ఉన్నది. ముఖం కడుకొని
ఎహ మధ్యాహ్నం పెట్టుకొరు సన్స్క్రీన్. ఫేస్వాష్ ఎస్కో బ్యాగ్ల మొహం కడుకొని
ఫేస్ వాషా
ఆ బ్యా జేబులో పెట్కొనిర ఫేస్వాష్.
ఆ
ఉ
ముఖం కడుకుందామ
ఉ
ఫేస్వాషు సన్స్క్రీన్ ఉన్నది. ఫేస్వాష్ అయి
ఎ సన్స్క్రీము
అరే ఒక్క నిమిషం చెప్త
నాకు వాట్సప్లో ఫోటోపెట్టు
ట్రూ అప్పట్లో ఫేమస్ ఐంది చూస్నవ ట్రూ
అదే అసలు వాటాసప్లో ఫోటో పెట్టు అది సరిగ తెచ్చినావనుకో సుత్తా
ఆ
ఇక పట్కొని దా
మావోడు ఒక నాలుగైదు బుక్ జేసిండు డైరెక్ట్
అ
మావోడు ఒక నాలుగైదు బుక్ జేసిండు.
ఎవలు
మా తమ్ముడు
మీ అన్న మీఅవ గోరం
ఓజో మా అన్ననే అని
నిజంమేంది నువు తమ్ముడాఅన్న న జోకులేయకు నిజం జెప్పు
ఓర్ నేనే అన్నా
నువ్వు తమ్ముడా అన్న చెప్పమంటే జెప్తలేవు
మరి తెలిసి కదా అదెట్ల చెప్పుకోవాలి
ప్రజలకున్న బంధాన్ని మళ్ళి ఇలా దొర
నీకు వాట్సాప్ చేసినా చూడు
ఇది అయిపోయింది కదా సన్ స్క్రీన్ రిదం రిదమన్ మ్యాన్ సన్ స్క్రీన్
ఆ ఆ
ఇది ఫేస్ వాష్ ఆ
రెండు సన్ స్క్రీన్లే నీకు ఫేస్ వాష్ ఒకటి పెడతాన
అలా వైట్ వైట్ది అయిపోయిందా
విజదాసన్ కావన్ తలరాతను ఎక్కరూ మార్చలే
ఇంకోటి పెట్టినా చూడు అది ఫేస్ వాష్ హలో ఆ ఫేస్ వాష్ ఏ మరి
లే ఏమున్నాయో చూడు చదువు వెనక చదువు అంతా నాకు అనిపిస్తది సగం సగం తుక్కుతుక్కు అనిపిస్తాంది దాని వెనుకుంటే చూడు అల్లరి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చూడు
ఆ ఇంగ్రీడియెంట్స్ ఎక్కువ మైక్ చూడండి యాసిడ్ గా గ్లా గ్లారి ఐక్వా
రామా ఈ వైలెన్స్
ఆక్ ఆక్వా మాస్ట్రేరిక్ ఆసిడ్ గ్లారియానిక్ గ్రా పొటాషియం హైడ్ హైడ్రాక్సైడ్ స్టెరిక్ ఆసిడు లీవ్ లీ యరిక్ ఆసిడు వన్స్ సెవెన్ ఏ ఎంత స్టోర్ ఉన్నాయా ఇది ఏంటిది ఆ
మరి అట్నే అనుకున్న
గవన్ని ఎట్ల దింటం
ఓసారి చూడు
మనుషులకు
ఇది పెట్టినా నీకు మంచి క్లారిటీగా పెట్టినా నువ్వు చదువు ఒకసారి నువ్వు
అదేం స్కిన్నే దేనికి పెట్టిర్రు
ఏంటిది
ఇది ఎవళ్ళు పెట్టుకుంటాళ్లు
నేనే మొన్నటిదాక పెట్టినా పేసుకొని మంచిగా ఉండే అది పెడితే
పెట్టుకు మరి ట్రై చెయ్
అర్థంగలే
పెట్టుకోపోయినవ్ మరి
ఏ నే వెడతలేని ఇప్పుడు ఇంతా
ఏదైనా వాడితే ఇగో నువ్వు ఏ కంపల్సరీ ఏది వాడినా మూడు నెలలు రిజల్ట్ ఉండదు మూడు నెలలు వాడాలి ఏదైనా దరి మీ శ్రీవార్
నేను మళ్ళీ ఏం చెత ను ఒకవేళ అది అయిపోతే మళ్ళీ నేను వాడదాన్ని ఆ సమస్యే మొన్న మొన్న ఫెయిల్ అయిన గట్లా ఫెయిల్ అయితాంది మనకి
పెలేెందుకైతే సబ్బు పెట్టుకోదు నే ముఖానే సబ్బు పెట్టక రెండు సంవత్సరాలు అవుతుంది
ఆ స్టోరి ఎంతా వైప్
నన్న మీ కంటే బాధ ఊ
ఉహు బ రేపు ఎగ్జామ్ ఇట్లా ఎంత రేపు పెన్నులు కావాలి గిన్నెలు కావాలి ఏం ఉండవ్ మనకు అడ ఎగ్జామ్ పెన్నులు కావాలి అప్పుడు పెన్ను కొనాలి
వాలే
ఆ రేపు బుక్కు కావాలి మళ్ళా రాయడానికి బుక్కులు అడిగితే బుక్కులు ఉన్నాయేమో అవే ఉంటాయ్
బ్లాక్ పెన్, బ్లూ పెన్, స్కేలు, యెరెసర్, పెన్సిల్ అని కావాలిగా
సో మీకు పెద్ద స్టోర్ ఉంటాయి మీకు స్కేలు పెన్సిల్ ఉంటాయా మొన్న మీకు నిన్నొచ్చి మీకు సివిలోళ్ళకి పెట్టా మీ సివిలోళ్ళకు తప్ప అందరికి పెడతా అని చెప్పి అన్నాడు దీవో
ఎందుకు
ఏమో చిరులళ్ళకి అయిపోయిందన్నాడు మళ్ళేమో తరువాత సారే మళ్ళీ వాళ్ళు సరే సరే పెడతా పో అని చెప్పి అన్నాడు తెలుసా
ప్రీఫైనల్
హలో
ప్రీ ఫైనల అయ్ లేదు ప్రీ ఫైనల్ కాదు రికార్డ్స్ అయిపోయినాయి అట ఓకే ఓకే ఇక మీరు మీది తప్ప అందరివి ఎవ్వనివిగాలేదు
ఆ ఉంటా మరి ఇగ మరి భవిష్యత్తు
ఇప్పుడు మాదే మీ కంప్లీట్ చేత్తారు చెప్పు
మాసారున్నా ఎవరున్న పంపియేటోడిని
ఆ చేయరు మా అంటే షీట్లు ఇత్తారు కావచ్చు కాని
ఏ బరాబర్ అయితారట
ఏయ్ చెప్పిన
ఆ పోయేటప్పుడు ఆ స్టూల్ పట్టుకొత్తా ఒకటి
అది లెక్కలు ఉన్నాయి లెక్కలు కేసున్నాయి అన్నీ
లెక్కలా ఎహే లెక్కలే భేమి లేవు ఇంత మిషన్ ఉంది మిషన్ మంచిగా పనిచేయట్లేదు స్టూల్ చెరోటి యేసుకొద్దాం
అదేం లేదు